హలో
హలో సిస్టర్ బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నాం సిస్ట ఏం చేస్తాళు ఏం లేదు సిస్టర్ ఇంకా మీరు తిన్నారా
ఆహ లేదు తినలే ఇంకా
ఏం ప్రిపేర్ చేస్తాల్లు కర్రి
మటన్
అవునా
ఊ
మీరే చేస్తారా సిస్టర్
ఆ లేదు మా అత్తమ్మ చేస్తది
అవునా మీరు చేరా అసలు
అంటే మటన్ నేను తిన అది నాకు నచ్చదు
ఆ ఓకే మరి ఏం నచ్చిద్ది మీకు ఆహా
ఊ
మరి ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు
ఆఫ్టర్ నూన్ తినలేదండి రంజాన్ గదా ఒక ఫు ఉ ఆ ఉన్నాన్ అండి
ఆహా టు ట్వంటి ఫస్ట్ కద సిస్టర్ రంజాన్
ఓకే
ఆహా ఇంకా
చెప్పాలి తిన్నార మీరు
లేదు సిస్టర్ ఇంకా తినాలి
ఊ ఏం చేస్తు
ఏముందు సిస్టర్ ఇంకా ఖాళీనే మీరు ఏమన్నా గ్రూప్స్కు ప్రిపేర్ అయితారా సిస్టర్
ఆహా లేదండి ఇంట్లోనే ఖాళీగా
ఆహ స్టడీ ఎంత వరకు కంప్లీట్ అయింది మీది
బీటెక్ అయి
బీటెక్ చేసిల్లా ఏంటిది బీటెక్
ఎలెక్ట్రానిక్స్ ఇసి ప్రాక్టికల్ కమ్యూనికేషన్
అ ఈసియా
ఉమ్
ఇప్పుడు ట్రిబ్లి బెటరేనా సిస్టర్ అందులో
అవును త్రీ బుల్ ఈ బెటర్ దానికి మంచి ఉంటాయి ఆ చి త్రిబిలీ ఈసీ అయినా ఇప్పుడు బానే ఉన్నాయి
ఉహు ట్రిబ్లింగ్ అంటే ఏమేమి చేయెచ్చు అందులో మరి
సాఫ్ట్వేర్ లో వెళ్ళొచ్చు హార్డ్వేర్ లో కూడా వెళ్ళొచ్చు
ఆ అంటే ఇప్పుడు సాఫ్ట్వె ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ అందులో ఏం నేర్పించరంట కదా సిస్టర్ ట్రిబ్లింగ్ లో కాలేజ్ లేవల్
అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రిబిలీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ గా చేస్తున్నారు.
అవునా అంటే ఏమన్నా కోర్స్ తీసుకున్నారా వాళ్
ఆ మేబి తీసుకున్నారు కావచ్చు ఏమైనా
అవునా అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా ట్రిబిలి ఎత్తు బట్ వాళ్ళు జాయిన్ అయినాక ఏమంటారులే అనవసరంగా ట్రిబిలి తీసుకున్నాం ఇందులో సిస్టమ్ కి సంబంధించింది ఏం చెప్పట్లేరు
లేదు అంతా వైరింగ్స్ ఎలక్ట్రికల్గా అంతం కరెంట్ గురించే ఉంటది వాళ్ళకి
అవునా అంటేగా సిస్టమ్స్ దగ్గరికి తీసుకెళ్లరు ల్యాబ్ కు వీళ్ళని
అంత ల్యాబ్ వెళ్లారు కానీ కంప కామ్ఫ్యూటర్ లాబ్ ఉండేది
ఆ
మొత్తం ఎలక్ట్రికల్ ల్యాబ్స్ ఎలక్ట్రికల్ ల్యాబ్స్ ఏ వైర్ ఇలా జాయిన్ చెయాలి అది అది ఇది అనే ఉంటేది మొత్తం వైరింగ్ ప్రాసెస్
అంటే ట్రిబిలీ తోటి ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ కెళ్ళేది
ఆ ఉన్నాయ్ చాలా ఉన్నాయి
అవునా అంటే బిటేక్ చేయొచ్చు త సిస్టర్ బిటేక్ ట్రై చేయొచ్చ
ఇది వాళ్ళకి తెలుసు మ ఫ్రెండ్ చెప్పేటప్పుడు వింటా అంతే నాకు కూడా అంతా తే పడతాయంట వాటి జాబ్స్ కూడా పడతాయంట ఇట్లా సెంట్రల్ గా పడతాయంట గవర్నమెంట్ గా పడతాయంట
అవునా
మా ఇంటిలో కూడా పెడతాయంట ఇంగరేన్ మైన్స్ ఉంది కదా
సుముటి అఆ
కోల్ మైన్ ఏరియా దాంట్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ట్రిబిలి లేదా ఐసిఇ వాళ్ళకి తీసుకుంటున్నారంట
అవునా అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ గా తీసుకొని తర్వాత
పర్మనెంట్ చేస్తారు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటేది ఉ దాంట్లో క్వాలిఫై ఫై అయితే ఇక వాళ్ళ మార్క్స్ బట్టి ట్రైనింగ్ ని బట్టి ఉంటది ఇక
అవునా అనీ ఏదో ఒకటి క్లిక్ అయితేనే బాగుంటాది
అవును
సర్ మరి
ఆ సేపే
వైరింగ్ అంటే కరెంు దగ్గరికి వెళ్ళి కొంతమంది చేయలేరు కదా
ఇంక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆ కోర్స్ చేసుకుంట తీసుకున్నారంటే చెయాలా తప్ప సదిగా
అఓహ తను చేస్తేనే బెటరు అమ్మాయిలయినా అబ్బాయిలయినా
అవును
అన్నిట్లో ఈ రోజులలా అమ్మాయిలు అన్ని రంగాలలో దూసుకోపోతాంది
ఆ అంతే అ
పిల్లల్ని నరసిస్తారు మీకు ఎన్ని ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయ్యి త్రీ ఇయట్సా ఇంట్లోనే ఉంటారా మీరి ఇంకా
ఆ ఇంట్లోనే ఉంటా
మీ సార్ ఏం చేస్తుండు మీ ఫోన్ కట్ చెయ్ గిట్లపడతా నేను రే ఓ చెప్పండి సిస్టర్ మన ఫోన్ చేస్తే అట్లే పడతాంది
హలో ఆ చెప్పండి
ఏముంది సిస్టర్ మీరే ఇప్పాలి ఇంకా
ఆ ఏం చేస్తున్నారు
ఏముంది ఇంకా వర్క్ అంతా అయిపోయింది ఇక నార్మల్ గా ఫోన్ చూసుకుంటూ ఉండడమే మీరు సైలెంట్ లో పడ్డదండి మీ నెంబరు పెద్ద గిట్ల పడ్డదానికి
మీకు మీ మీది ఏం స్టడీ
నాది పిజి కంప్లీట్ అయింది
పిజీ కంప్లీట్ అయిందా
ఊ ఏం కామ్
ఏమైనా జాబ్ చేస్తారా మరి
లేదు సిస్టర్ నార్మల్గ అంటే ఈ ట్యాలీ సైడ్ వెళ్దామని ఉండే కాని ఇక అవి చేయాలంటే ఇంకా సిటీకే పోవాలి కదా
అవును
ఇంకా అపి ఎందుకలే అనేసి ఇంగ చేయలేదు
హ్మ్
టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు కానీ ఇంకా అందులో శాలరీ తక్కువ ఉంటది కదా సిస్టర్
పీజీ అంటే పీజీ అంటే శాలరీ బానే ఉంటది కదా
ఆ బాగానే ఉంటది అంటే దేం ఏట్ సైడ్ అంటాల్లు మీరు నార్మల్ ప్రైవేట్ జాబ్స్ అంటున్నారా లేదంటే టీ
ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ అంటే లేదు టీచింగ్ లోనే ప్రైవేట్ స్కూల్స్ లో పీజీ అంటే కూడా ఇస్తారు కదా టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా
అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారంట సిస్టర్
ఫ్రెషర్స్ కి ట్వెల్వ్ అన్నా ఇస్తారు టెన్ అన్నా ఇస్తారు కదా
ఇంకా అది సిటీ సైడ్ ఇస్తారు కానీ ఇంక విలేజ్ సైడ్ ఇయ్యరు
అవునా అవును అదీ కరెక్టే
సైడ్ తెలిసిందేం కదా ఇంకా చాలా మంది ఉంటారు ఇక దగ్గర దగ్గరే కదా ఫైవ్ థౌజండ్ వచ్చినా చాలనుకుంటారు విలేజ్ సైడ్
అవును హా కరెక్టే
మా ఫ్రెండే టూ ఇయర్స్ చేసింది ఒక ఫస్ట్ ఇయర్ మొత్తం ఆ త్రీ త్రీ ఎయిటి ఏమో ఇచ్చిల్ంలట ఫోర్ థౌజండ్ ఏమో ఇచ్చిల్లంట
అంత తక్కువ ఇస్తరా
ఇంకా మళ్ళీ సెకండ్ ఇయర్ కి మళ్ళీ కొంచెం పైకి ఇవ్వండి అంటే ఫైవ్ థౌసండ్ ఏమో ఇచ్చిల్లంట
ఓహో
ఇంకా టూ ఇయర్స్ చేసిందామే ఇంకెట్లానో
మరి ఇంత తక్కువంటే ఇగ కష్టమే మరి
ఆ అదే అదా ఆసలు కేక అమ్మా పిల్గాళతోట్ ఉరుడి ఊరుడి ఉంటది తల హిడ్డేకుంటది అన్నది మళ్ళ సాలరీ చూత్తేనేమో తక్కువ ఉంది
ఊ
అదసరికి ఎందుకులే అనేసి అంట కాలేజ్ సైడ్ చెప్పినా ఏం కదంటే పెద్దోళ్ళు ఉంటారు క్లాస్ చెప్పుకొని రావచ్చు
అవును మరి పీజీ అంటే లెక్చరర్ తీసుకోరా బిఎడ్ కావాలి కావచ్చు దానికి
ఆ బిఏడ్ అడుగుతలు
ఆ బియడ్ కూడా చేస్తే ఐపో కదా
ఆ బిఏడ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు సెట్టు సైడ్ ఎల్ నా సిస్టర్ నేను ట్ సైడ్ వెళ్ళి రాసిన అయితే వన్ ట్వ వన్ ట్వంటీ సిక్స్ వచ్చినయి మార్క్స్ మంచిగానే వచ్చినాయి కానీ సీట్ రాలేదు
ఎందుకు అలా
అంటే మాది బిసిడి అన్నమాట
అంటే క్యాస్ట్ కేటగిరీ బట్టి ఉంటది కావచ్చు వాటి క్వాలిఫికేషన్ కూడా
ఆ కేటగిరీ ప్రకారం ఇచ్చేసరికి ఇంకా రాలేదు నాకు
ఆహా
ఇంకా మళ్ళీ ఇంకా ట్రై చేయలేదు ఇక వాళ్ళ అందులో ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ చూసుకున్న కూడా మళ్ళ ఆ బిఈడి వాళ్ళకంటే టీటీసీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చిండు మొన్న టట్టు పడ్డదిగా అది డిఎస్సికి కదా ఇప్పుడు బిఏ బిఏడ్ చేసిన వాళ్ళందరు బిఏడ్ అస్సలు చేయకు నువ్వు టెన్ ఆ టిటిసీ ఏ అంటున్నారు
ఆ
ఇంకా కొంచెం ఆలోచించి చేయాలి ఇంకా ఈ టూ ఇయర్స్ వల్ల మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఏం రాదు కదా ఆ మనీ గట్క ఆ పీజీ పీ పిలో వస్తది అన్నారు కానీ గవర్నమెంట్ ఎక్కడి ఇచ్చింది సిస్టర్ ఇంక ఇయనే ఇయలేదు సర్టిఫికెట్లు అన్ని కాలేజీ లోనే ఉన్నాయి
ఇప్పుడు ఇప్పుడు ఇస్తుంది కదా మొన్న పడ్డాయి మా డిగ్రీ ఫ్రెండ్స్ వాళ్ళకి అంటే మా జూనియర్స్ తెలిసి తిన వాళ్ళు
డిగ్రీకి ఇచ్చినట్టున్నారు పీజీకి ఇయనట్టున్నారు ఇంకా
డిగ్రీ పడితే కొన్ని మంత్స్ద పీజీ కూడా ఇస్తారు కావచ్చు
ఎక్కడి ఇస్తారు ఇస్తారు టూ ఇయర్స్ అయిపోయింది తెలుసా ఆల్రెడీ ఇంకా ఇయ్యలేడు ఉ ఈ గవర్నమెంట్ వచ్చినానికి ఇస్తదేమో అనుకుంటే ఆ సిస్టర్ అయిందా టైం
అ
ఓకే